హలో హలో
ఆ చెప్పండి
హయి ఎలా ఉన్నారు
ఆ బాగున్నా
హలో
హలో వినబడట్లేదా
విన్బట్ల మీది దగ్గర ఏదో సౌండ్ వస్తుందండి ఎక్కడ మీరు ఎక్కడ ఉన్నారా బయట
బయటున్నాండీ జస్ట్ అలా టెర్రస్ పైకి వచ్చాను
అవునా
అ
హు
చెప్పండి
ఆ స్నాక్స్ ఏం అయినాయినయా అండి
ఆ అలా ఏం లేదండి పీజీ కాబట్టి ఏమిండవు మాకి
అవును ఆ ఇప్పుడే ఆ బయటికిల్లీ కొద్ది తినొచ్చాం
ఆ అవునా
హు
ఇంకేంటండి
ఇంకేం ఏం చేసారండి అంటే ఈ వీకెండ్ అంటే మీరు ఏం ఇస్తారు ఈ వీకెండ్ లో ఏం చేస్తారు మీరు చెప్పగలరా
ఆ ఈ వీక్ లో అంటే నార్మల్ అండి కాలేజ్ పోవడం రావడం అంతే ఇంకా ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయడం బయటికి పోవడం తినడం తిరగడం అవే ఉంటాయి ఇంకా మీరండి
చేనండి మేము కూడా చేయండి అదే మాకు జస్ట్ క్లాస్కేళ్ళడం ఏమాన్న మూవీస్ ఉంటే మూవీస్కి వెళ్ళడం ఫ్రెండ్స్ తో పాటు ఇంకా అదే అదే చేస్తామండి
ఆ రీసెంట్ రీసెంట్ గా ఏం మూవీ చూసారాండి ఫ్రెండ్స్ తో
ఫ్రెండ్స్ తో రీసెంట్గా అంటే ఆ దృశ్ దృశ్యం టు చూసాం అండి మొ న్నంటే మాములుగ దూసము నార్మల్గా అయితే అయితే రిలీజ్కి వెళ్ళాం కాంచనా త్రీ ఉంది గా చి కాంచనా రిలీజ్ అయింది గాదా
క
నిన్న దానీ గుంరించి ఏల్లాం
ఉ ఒకే బాగా ఎంజాయ్ చేసారా
ఆ మీరండి మీరు ఏళ్ళారా
ఆ మేము ఈ టైమ్ లో ఏం పోలేదండి రీసెంట్ గా అంటే ఏం పోలేదు
అంటే మీ లాస్ట్ మూవీ ఏదండి థియేటర్ లో
థియేటర్ లాస్ట్ మూవీ ఏదో గుర్తులేదండి
అవునా
హ్ ఎప్పుడో ఒక్కొక్కసారి పోతాము అంతే అంతేం చూడం మేము థియేటర్స్ లో పోయి ఇప్పుడు అంతా మొబైల్స్ లో వచ్చేసి చూసేయడం అంతే
ఓ థియేటర్ ప్రింట్ చూస్తరా
హా ఆవునండి
హ్ హ్ అద ఎందో థియేటర్ వెళ్ళి బాగా ఎంజాయ్ చేయొచ్చు కథ కదండి అంటే ఒకటి ఎక్స్పీరియన్స్ ఉంటది ఎంజాయ్మెంట్ అన్ని ఉంటాయి అది
అక్కడ పోయినా ఫ ఈక్కడ పోయినా ఫ్రెండ్స్ తోనే పో తం ఇక్కడ ఉన్న ఫ్రెండ్స్ తోనే చూస్తాం
అంటే కరెక్టే కానీ కాద అనను్ బట్ అక్కడ వెళ్తే ఒక ఎంజాయ్మెంట్ ఒక ఫీలింగ్ అట్ల ఉంటదిగా
హ్ అంటే ప్రతిసారి అంటే ఇంట్లో పంపియారు కదండి
అది గుడ కరెక్ట్ కదా హ్
ఉ
ఎలా ఉన్నాయండి మీ స్టడీస్ అన్ని
ఉ పర్లేదండి బాగానే ఉన్నాయి మీ కి
ఆ అట్లా స్ మీ కాలేజ్ లో ఏమైనా ప్రోగ్రామ్స్ గానీ ఏమన్నా ఈవెంట్స్ గాని పెడతారా అండి
మా కాలేజ్ అంతా వెస్ట్ కాలేజ్ అండి ఏం జరపరు ఓన్లీ ఎద్దనిక్ అలా జరుపుతారంతే నార్మల్
ట్రెడిషనల్గా అట్ల ఏమన్నా అంతేన
ఉ జూనియర్స్ కి అట్లా వచ్చినప్పుడు జరుపుతారు అంతేండి ఇంకేం జరపరు మాకి
ఓకే ఓకే
మీకు
మాకా మాది రీసెంట్ గా సంక్రాంతి ఫెస్టివల్స్ అయినాయి కదా
ఆ
గదే పెట్టారండి
ఉ
ఇంకా నెక్స్ట్ మంత్ ఏదో ఈవెంట్ ఉందన్నారు అంటే ఒక త్రీ డేస్ ఈవెంట్ అది బాగా అంటే అది పెద్ద ఈవెంట్ అన్నమాట బానే చేస్తారు ఇగ దాని కోసం వే టింగ్ అందరం
అన్నీ అప్ ప్పుడే చూసుకున్నారా అంటే డ్రస్సెసు
ఆ డ్రెస్సెస్ ఇంకా ఒకటి ఆ ఒక డ్రస్ ది ఆర్డర్ పెట్టుకోవాలి
ఉ
ఇంకా షూస్ కూడా పెట్టుకోవాలి అంతే
ఉ ఏం చేసారండి మీరు సంక్రాంతి ఫెస్టివల్ మీ కాలేజీలో ఎలా చేశారు
ఉమ్ బాగానే చేసారండి ఒక వన్ వీక్ అనుకుంటా వన్ వీక్ నుంచి స్టార్ట్ అయ్యింది అ బో భోగి భోగి పండగ బాగ చె భోగి మంటలు పెట్టి లైట్ లైట్ ఫైర్ ఏసీ టి
హ
ఇ రోజు ఒక మంచి కొంచి కష్ట అందరుూ శారీస్ లో రావడం డ్యాన్స్ స్లో పర్ఫార్మెన్స్
హ
కొ కొమ రై రై తులు రావడం ఫార్మాస్ రారు బాగా జరిగందండి పొంగ పొంగొ వంట చేయడం, వంట చేసి పొంగించడం సంక్రాంతి అదే మేయిన్ కదా. ని బానే చేసరండి
అమ్ డ్యాన్సు అలా ఏం లేదం
డ్యాన్స్ ఖచ్చతంగా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చాలా జరినాయండి. మ్యూజక్ క మీ కన్సెప్ కూడ బఠా
హ
అ
అంటే ఫేమస్ పర్సన్స్ ఎవరు రాలేద, అంటే హీరో హీరోయిన్స్ అలా కాలేజ్ లో యూనివర్సిటీ చైలేద
ఆ హీరోస్ గాల గండి మ్యూజిక్ కాంతిప్ కోసం ఆ ఆ ఇది అ
కార్తిక్ అలా ఎవరన్నా వచ్చారు.
అహా కార్తిక్ ఇకా అండి మంగ్లీ మంగ్లీ వచ్చింది.
ఆకే
ఆ
హ
అ
మంచి అంటే ఫేమస్ ఇది నార్మల్ సాంగ్స్
ఓ ఫోక్ సాంగ్స్ ఎక్కుఉంటాయి అ మార్చారు. ఇంకా ఆ వాళ్ళతో పాటు మా కాలేజీ నుంచి బాగా పాడే వాళ్ళు గుడా పాడినారు
మీరేం పార్టిస్పేషన్
అద ఇంట్రోవర్ట్ అండి చాలా
ఓ
ఆ
బానే మాట్లాడుతున్నారు కదండి ఇద్దరు ఇంట్రోవర్ట్ అని
అంటే మా డేట్ ఉన్నడం డేట్ లో మాట్లేం కదండి ఏదో ఫోన్ కాల్ అయి తోకే మాడచ్చు
బ వెత్తుకుంటే లు మాటల్ లేవ్ నాక్ ఇంకా క్లోజ్ అయిన వాల్ కోట్ అంటే ఎక్కువ క్లోజ్ ఉంటరు. వాళ్ళతో ఒకటే ఇంకా డబల్ ఎక్స్ట్రోవర్ట్ ఉంటా
హ్మ్ మ్
మా వాళ్ళక్ గుడా తెల్సు ఎలా ఉంటాంనో ఎలా అని ఇంకా కొత్తోలకైతే ఏ ఊరు అడద అనుకుంటారు హ్ కానీ బాక్లోజ్ అయితే నాలుగైతే బాగాస్టోడ్
మ్
మీరండి మీర్ ఇంట్రోవర్టే క సో అట
మ్ రెండింటికి మధ్యలో అండి అంత ఇంట్రోవర్ట్ కాదు అంత ఎక్స్ట్రో వర్ట్ కాదు.
హ్ మ్ ఓకే ఉమ్
ఎలా ఉంది
నెక్స్ట్ మంత్ ఉందండి ఫంక్షన్
ఉమ్ అర్ధ దండి
నెక్స్ట్ మంత్ ఏ ఫంక్షన్ ఉందండి
మాముూలుగా పర్ఫార్మెన్స్ అంటే ఇన్వెన్షియ అనే లైక్ టైప్ అంటే త్రీ డేస్ త్రీ డేస్ ప్రోగ్రాం అండి అంటే స్టూడెంట్స్ అందురూ ఏ కాల్ రీజినల్ డ్రెస్ తో వాళ్ళు రావచ్చు ఇంకా ఇంకా నైట్ మొత్తం నైట్ వరకు నైట్ అంత ఉంటది డ్యాన్సింగ్ అం గ్యాంబ్లిన్ మ్యూజిక్
హ్మ్
అట్లా ఒక త్రీ డేస్ జరుపుతారండి
అప్పుడు కూడా మే ఏం పార్టిసిపేట్ చేయరా
పాడిసని ఏం లేదండి ఇం ఇంకా అందరు ఫ్రెండ్స్ తో అన్ని ఎంజాయ్ చెయడమే ఇంకా ఫ్రెండ్స్ డన్స్ చేయడం మాత్ర తప్ప అంటే
మ్మ్
మ్మ్
మీరు డ్యాన్సరా
ఆ
మీరు డ్యాన్స్
ఆ వేస్తాను ఎట్టేటా ఇంత పర్ఫెక్ట్ కాదు మా వాళ్ళ దగ్గర ఒకటేస్ తాంది
మ్
ఉమ్ అంటే మీకు మీకెట్లైనా జరుపుతారండి ఇట్లా ఇ త్రీ డేస్ త్రీ డేస్ ఇవి త్రీ డేస్ అట్లా
మాకన్ని వన్ వన్ డే నే అండి
అవునా ఓకే
హ్మ్
మీరు అంటే మీరేనా పైపైన టే పార్టిసిపేట్ చేశారా
అంతా లేదండి మా కాలేజ్ లో అంత సేన్ లేదు
ఎందుకుల ఛాన్స్ ఒస్తే ఏం చేస్తారు మీరు
ఎక్కువ డ్యాన్స్కే ప్రిఫరెన్స్ చేసాము సింగింగ్ అలా డ్యాన్స్
ఓకే ఓకే
హుమ్
ఎందండి
ఆ ఏం లేదండి
ఏదో అంటే ఏం పర్లేదు
ఊ
అంటే మీరు ఆ చెప్పండి
మీరు ప్రాపర్ ఎక్కడండి
మాది ప్రాపర్ అయితే ఇక్కడ తెలంగాణ సైడ్ అండి
ఆ
అంటే హైదరాబాద్ దిక్కు హైదరాబాద్ దగ్గర అంటే ఇప్పుడు నేను ఉండేది. హైదరాబాదు కొన్ని హైదరాబాద్ దగ్గర మాకు మా ఊరు. ఆ
ఉ హు సరే అండిస్త ఎంత వస్తాద్
హలో
హలో
ఆ ఆ సరే సరే అండి బాయ్ అండి
ఉ అయింది సరే ఉ